పాడు వెట్టుకుంటే విన్పడ్డుది హలో
ఆ ఏమనాల
మాముల్గ మాట్లాడ్లెవా
మాట్లాడలేం మన ఏం జీవితం మాట్లాడుదామని రాధమ్మ
అ
తిన్నరా ఆ తిన్నాం నువ్ తిన్నావా
అ
అర్దం వెట్ చేత్తంది అ మీరు వేరత మీజత్తన వేర యో అవునా ఎం కూర్ చేసారు చికెన్ మిదెం కూర మాదా మటన్
చిను వంచిగా
తో అంటే మీరు తనట్లేదు మీరు చికెన్ అయినప్పుడు మటన్ తింటే తప్పొచ్చిందా
ఆ
మాతోనే ఎక్కువ ఆడం మగ్ మాట్నంటే బారుడి తీసిక్తే చికెనంటే నాలుగు పీసులు అత్తాయ్
అద్ మాటనే స్టవ్ బాలన్క్ కాబట్టి మటన్ ఎక్కువ రేటు నీక! ! ! ! ! ! ! ! ! ! ! కాబట్టి మటన్ ఎక్కువ తీన్ట్ర
అవును మీరే! ! ! ! ! ! ! ! ! ! అంటున్నారు నన్నే అంటున్నారు ఊళ్లో అవ్నండి తీన్న మాటనే ఏంచేతం ఏదోట్ తినాల కడుపుకి
పచ్చడేస్కోన్ తినొచ్చుగా మటనే తినపోతే
పచ్చడ్లోన్ పచ్చడ్ మన్ మింగుడ్పో
ఫైన్ని మింగుడు పోవ్ ఎం బోవ్
ఇటీన్ జాతున్న ఇటిన్ ఇంట్లో కుక్క అరుతుందండి పొయిగా గద్దెయండి సచ్చిపోతన్నాను దాగె సౌండ్ని
మీరు గత్తియండి కుక్క కాదండి అది మాక్ ఫ్రూటీగడండి
అది కుక్కేగా
మహ్ కుక్క అంటే అది మా ఇంట్లో మనుషి య ఉ ఒక్కటే రోండ్ నిమిషాలే అయింది ఇంక పది నిమిషాలు కావాలే
షిచలే తేవాత్తే
ఏదో ఒకటోస్తాద్ మా బాద మాది పేదోళ్ళం
ఒసా యాబై రూపల్ అత్య
ఏం రావ్
మ
మీరు ఉగాది ఉగాది మాముూల్ ఇత్త అన్నట్టే
నాకో పది రూపాలియరాన్నే
మార్కెట్లో బందే
గ్రాందం నటుంటరా
ఆహ్
మీర్ రంజె అట్టుంటారా
ఇ ఒక్క కాల్తో అయిపోదండి ఇంకా త్రీ కాల్స్ మా ట్లాడాలండి మీరు
ఉహు ఎవరి సదు చేసారిప్పుడు
ఆ
ఇంకా ఇంక అంత మంది సెలెక్ట్ చేశార అంటున్నా
ఫస్ట్ మీరే తర్వాతగా కట్నుస్
అనేకమల్ని అభివతిించుకోవటం మమ్మని సావకొడతావ్
అలానే మాట్లాడుతున్నా వాళ్ళు ఇయ్యరు ఎక్కువ చేయ మాకండి వాడే వాళ్ళు కూడా ఇంటారా అండి కొంచెం కంట్రోల్ లో ఉండండి
సరే చెప్పండి ఇంకేం సంగతులు
ఏం లేదా
ఈడ కొత్త సినిమా రిలీజ్ అయింది పోయారా అలా మీరు బాంబు మీరు చదు కున్నాను మీకు తర్వాత
ఏ చదువుకోలే గాడుదులు కాస్తావా
ఏ కా ఆడ గాడిద మగ గాడుద అడు
వామో ఏంటో అర్థం కాలే
మరి గాడుదులు కాసినారు అన్నారు కదా అట్లేలేదు
అంతేలే